ఆ
హలో
హలో
ఎలా ఉన్నవు బాగున్నావా ఆ వినిపిస్తుంది ఎలా ఉన్నారు బాగునా తిన్నారా ఏం స్పెషలీరోజు
నే ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నానండి
ఏంటి సేమియా
అవునండి మా వారూ, వెళ్తా వెళ్తా నని జెండా ఎత్తేసినాడు. ఆ అంగడికి పోడూ అ అట. కదలడు, సోంబేరిలా కూర్చోని ఉంటాడు. అందుకే ఇంగ పిలలకి అకిలి పిల్లలకి ఆకిలే గదా వాళ్ళు చెప్పేది అండి ఇచ్చేదైతే ఉండదు.
అంతల డిప్ మాట్లాదిండా.
ఆ
అంత డూప్ మాట్లాడినాద్. లే ఉత్తి ఉత్తి మాట్లేనా ఆదివారం ఆడె.
చూసుకుంటానంటారు గాని ఆడే.
ఆహా వీళ్ళ ఆదివారం ఆడవాళ్ళ సె. సెలవిచేస్తే ఇంకా ఐపాయే.
అంతే ఇంకా. అ. ఆ ఆ రోజంతా డబ్బులు బయట ఖర్చు పెట్టాలి కదా అట్టంతా చెయి. పిల్లలకి ఇంకా ఆకలీ ఇగ ఆయనా తెచ్చే లోపలె హైప్.
ఆ అయినా ఇప్పుడె. ఎత్త అండి చూడు మధ్యాహ్నముయి.
ఉ అంత వాళ్ళ పాలు డేసింది మేము తొమ్మిదికి.
ఎంత తొమ్మిదికి లేశిన గుడ.
ఆ ఆ పాలు తాగినారు, కాసేపు ఆడుకున్నారు, బిస్కెట్లు తిన్నారు, అవి తినొద్దుని అంటే అవి తి. తెలువదు ఇంక ఏడ ఆకిలేస్తాది.
డేట్ జూష్ నవ్వదు.
ఉ వాళ్ళ అవే తింటారు క్రీమ్ బిస్కెట్లు.
సౌండ్ వస్తానంటి బయట బ్యాగ్రాండ్ నాయిస్ సౌండ్ వస్తుందండి మీది, అదే, మీ దగ్గర సౌండ్ వస్తంది ఉ.
అదేచ్చా క్యాప్ తిప్పినానండి ది వాంటరూమ్ సామాన్లు కాదు ఇది గుడ్ ఇది వచి పిల్ తీస్తండ ఎగ్స్ వంట చేయ్యాలి కదా అే ఆడవాళ్ళకి తప్పదు కదా వంట ఇది ఒక పెద
మీరు గుడ్లు ఉడకబెట్టి చేస్తారు కదా అదే పులుసు చేస్తారు కదా దాంట్లో కు చింతపండ ఎస్తారా
వచ్చేటప్పుడు ఎగ్స్ ఇది ఆ ఆనియన్ ఉంది కదా ఆనియన్ పొట్టు వేసి బయిల్ చేసి తే బాగా నాటుకోడి గుడులేక కలర్ బాగా వస్తుంది మళ స్మెల్ కూడా ఏం అంత అంత గలీజ్ గా ఉండదు వై ఘాటుగా ఉండదు అది కొంచెం బ్రౌన్ గా ఉంటుంది బాగు వస్తూ ంది మళ్ళా అది చింతపండు ఎయిము మసాలా ఉంది ఎదా మన మటన్ అవి చికెన్ చేస్తాం సంభద ఆ తెల్లగడ అల్లము కొబ్బరి అవంతా వేసి మిక్సీలో కొట్టుకొని అవి బాగా వేయించి చేసి వాటర్ పోస్తే అలా ఆ లేస్తాను అండి. కాలు ది ఏమండి బోకలు డమడమా అం దాేస్ అవునా ఆ ఇంగ ఏమి లంచ్ ప్రిపేర్ అయ్యందా స జా పోతా
వేయి సార్లు అండి టిఫెన్ అయింద అయింద అంటారు అవ్వాల ధి
స
మీరు మీరేం చేసారా టిఫిన్
నేను ఉప్మా చేశానండి బెన్సీరాం ఉంది కదా బోర్ గోధుమరావ్వ ఉప్మా చేశాను హలో అది చేసి చట్నీ చేసాను తిన్నాము మళ్ళా ఇప్పుడు రైస్ పెట్టాను ఉమ్ పాపక్ తినిపించాము పాప ఆడుకునే పెట్టాము ఇ వచ్చి వాలు పెట్టాము దానికి ఇంకా మసాలా అనేది రెడీ చేస్ కోవల్
నేను నీలాగా వర్క్ చేసుకోలేకపోతున్నా పొద్దున్న లేసి పిల్లలింక్
ఆహ్ లేదా నేనే పోద్ పొద్దున్నే చేయలేదు నేను లేసిందే నైన్ అయిపోయింది ఆ ఈ రోజు నైట్ కింద
ఉహు ఉమ్ ఓకే
మగవాల్ ఇంట్లో కొంటి ఇబ్బంది
అర్ధం గాలే
ఏంటి
మీది సౌండ్ వస్తానండి వాయిస్ వినపడ్డం లేదు.
వున అట్టే ఒక సెకండ్ లైన్ లో ఉండండ్.
నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి సరే ఆ
ఓకేనా
హలో ఆ వినిపిస్తాంది.
ఆ ఆ అదే
మ ఆ చెప్పండి ఎప్పుడు స్కూలు మీ బాబు ఎప్పుడు
టుల్ట్ అందరికి మంత్ ట్వల్త్ ఓపెనింగ్
ట్వల్తా ఓకే
మాకు ఇక్కడ టవర్ సరిగా రాదు చెట్ల అవంత త ఉంది
ఆ ఆ
ఉంది సిగ్నల్
అదే వాయిసు కట్టయి కట్టయి వస్తాంది
ా ఉంటుంది బయట ఇంటికొచ్చి మాట్లాడాలి మాకు నేనది వంట్రూమ్ లో ఉన్నాను గదా అది గుడ్లోవి తోలు తీసి న్నను కాబట్టి ఆడవ్ నాన కొంచం మొత్తం డిస్టర్బెన్స్ గా ఉనింది
ఆ క్లియర్గా ఉంది ఇప్పుడు
బయటకి వచ్చి మాట్లాడితే క్లియర్ గ ఉంటుంది వాాయిస్ ఏం తిన్న ఇంకా తినలేద పిల్లలు తినిపించలేదా
అదే అయితంది సేమియా ఉప్మా చేసేస్తే ఇంక తినిపిచేస్తా
ఎలా పప్పులంతా వేస్తారా సేమియాకి
లేదండి అవన్నీ వేస్తె తినరు వాళ్ళు లైన్ గా
ప్లైన్ గ అంటే ఓన్లీ ఆనియను
ఆ అవునండి పచ్చిమిరకాయ వేస్తానవా ఎంత చడండి ఆయన కూడా ఏమి టమాటాలు అలాంటివి కనపడకూడదు అనమాట
ఆ అవిడ అన్నిీ పేస్ట్ చేసాయండి సేమే కూడా జ్యూస్ లాగా తాకుత కీరని ఇచ్చేయండి మా ఇంట్లో సేమి అది రమాయణ బ రవ్వ ఉమాజ మా తంటారు దానికి చట్నీ ఉండాలి పలీర్ చట్నీ కన్ఫర్మ్
ే ఆహా
నింగ ఏం నాకు హెల్త్ కొంచెం సరిలేదు డల్ ల్ ఎంతక వాళ్ద
నేర్స్తాం ఏసి వసుకోండి
తీసుకుంటే ఇంకా వేడండి అది వేసినది కరెంటట్ కదా న్యాచురల్ గాలి అయితే ఒళ్ళు బట్ ఇది హైడ్రేషన్ లో ఉంటది ఇదింగ్ గడ్డడి హెడ్ష అయిపోతుంది బారీ
అదే నిజమే ఒగుం తిండిపోతా అం
గొంంత ఎండిపోతుంది నోసార్ ముక్కులంత డ్రై అయి పోతుంది నీళ్లు ద స్తనే ఉంటుంది ఏసీలో ఉంటే కన్ఫామ్ పిలలకి పక్కన వాటర్ పెట్టుకోండి
అవును వాళ్ళ వాళ్ళ లేని లేనే లేరండి నీళ్ళ దాగంట తగర్
అవునా
అదే నీ రాగారు అందుకే ఏమనుకుంటున్నామంటే మిదిప ఇప్పుడుకి మీేద్దామ అనిపిస్తాను
అదే బెస్ట్ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మదిపోనా
మా వాడు ఏదో కంప్లైంట్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న మీద వాళ్ళ కొడుకు వాళ్ళ అన్న మీద కం ఎప్లంట్ చేస్తాడు
అబ్బో ఇప్పటి నుంచే కంప్లైంట్లు కూడానా
ఆ ఎలా ఎలాడి అ వెళ్ళినట్టున్నారు అందుకనే ఉమ్మ్ అంటాడ్రు ఈడోచ్చి
బయట పడుకుంటే బాగా ప్రశాంతంగా వస్తుంది కానీ
నాకు ఆ నాకు దొంగలు వీటికంటే దెయ్యాల ఏమైనా ఉంటాయో భయమండి
దెయ్యాలు ఏం ఉండవు కాని దొంగలు ఎక్కువ అయిపోయినారండి
చిన్న పిల్లలు కదా
చిన్న పిల్లుల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంక పిల్లోలు మనము బయట పడు ఉంటే పిల్లలు
అవంతా మాకు సేఫ్టీ ఉందిలేండి గేట్ వస్తుంది బిగాలు వేసుకునేవచ్చు అవును
ఆయన పిలోళ్ళు పడుకున్నప్పుడు కొంచెం జాగత్త వాళ్ళ నిద్రలో లేచి ఏడనైన వెళ్లి
ఆ అటంతా ఎల్లరులే నేను వల కొనుక్కున్నాను నెట్ ది ఈ హౌస్ లాగాంటుంది దాని లోపల దూరేసి పడుకునే వచ్చు ఆరు ఆరు మంది అండి అది ఆరుకి ఆరు ఎ
ఆ పోడినే ఆ ఇంగాయితే పైన పడుకోండి ఏసి ఎందుకో కరంట్ బిల్ కూడా సేవ్ యితే
అదే ప్చ్ ఆమ్ అంటే టేబుల్ ఫ్యాను ర రి రిపేర్ అయిపోయింది అవునండి అది కూడా భయం అనక అది ఖాళీగా ఉంటుంది కదా అదోక భయం అంతే ఇంకేం లేదు దయ్యల్ ఉందా ఉందారంటారా ఉన్నాయా లేవ మీకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు
నాకు లేదండి ఎక్ ఎక్స్పీరియన్స్ మీకు ఉం
ఎద హలో అన్న ఎన్ని మి ఏమైనా నమ్మకాలు ఉన్నాయా అని అడుగుతున్న
నేను డైరెక్ట్ చూడు మంచుంటే చెడున్నట్టు టో
ఉమ్
ఆ సీన్ నేను ఎప్పుడు చూడలేదు
హై ఉమ్ నాకైతే భయం అండి నాకు సింటమ్స్ అంటే రాత్రి మావారూ అన్న బయటికివెళ్లేసి రెండు మ్యాచ్ క్రికెట్ అనేసి ఆడేసి వస్తాడు హలో
ఆ ఆ ఆ
మీ వాయిస్
అన్నాడు ఇప్పుడు ఇప్పుడు వినిపిస్త్
ఆ నేను మాట్లాడినాక మాట్లాడండి
ఆ సరే ఉన్నండి చేస్తాను హలో హలో